అండి హలో ఆ బావున్నాం తిన్నారా
తిన్నామండి ఇప్పుడే మీరు
ఆ తిన్నామండి
ఏం తిన్నా ఏం చేయలేదు ఊరికే ఉన్నాం మొబైల్ చూసుకుంటూ మీరు
మేమేం లేదండి మేమంతే మొబైల్ చూసుకుంటూ ఉంటాం ఎప్పుడు
ఏం చేశారండి వంట మీ ఇంట్లో
మా ఇంట్లో ఈరోజు క్యాబేజ్ చేస్తారండి క్యాబేజ్ చేసి తర్వాత మార్నింగ్ అయితే క్యాబేజ్ చెప ఆఫటర్నూన్ వచ్చేసి లెమన్ రైస్ అండి
ఓ అవునా అండి
ఆ మీ ఇంట్లో అండి ఆ తిన్నామండి మీ ఇంట్లో ఏం చేస్తారండి అవునండి
లో ఉన్నామండి మాకి అన్నము ఆలు కర్రీ రసం మజ్జిగా ఉన్నాయండి
అవునా అండి మంచిగా ఉంటదా అండి మీకు పిజీలో ఫుడ్
ఆ చాలా బాగుంటుందండి పర్లేదు ఇప్పుడిప్పుడు ఇంకా కొంచెం ఆ బాగుండేదంతా పోతుందండి
అవునా అండి షట్ మరి వేరే పీజీ జాయిన్ అవ్వచ్చు కదండి మీరు
వేరే పీజీలు కంటే ఇదే బెటర్ అండి
అవునా అండి
వేరే పీజీలలతో చా పోలిస్తే చాలా బెటర్ ఇక్కడ
అవునా అండి
ఉమ్ ఆ అది ఏం పిజి ఉంది కదా దాంట్లో అయితే అసలు ఏం మంచిగా ఉండదు ఫుడ్
అవునా అండి అంటూ ఉంటారు విన్నా అండి ఎం. వి పీజీలో మంచిగా ఉండదు అని చెప్పేసి
ఉమ్
ఉమ్ ఇంకేంటండి
చెప్పాలండి
మీకేమైనా వంటలు చేయడం వచ్చా అండి
ఆ ఆ పప్పు వచ్చు అన్నం చేసుకోవచ్చు మ్యాగీ చేసేకోవచ్చు
పప్పు ఎలా చేస్తారండి
పప్పు ఫస్ట్ ఏం చేసాఅంటే అవి కడగాలి
ఓకే ఏమండి బాల్డ్ అండి
ఆ బేరు అవి కడిగి అవి కడిగి పె దాంట్లో కుక్కర్ లో పెట్టుకొని దాంట్లోకి కొన్ని వాటర్ పోసుకొని మీర కాయలు టొమటకాయలు ఇంకా పసుపు కొంచెం నూనె కొంచెం పోసి పెట్టాలి
ఉమ్
కొంచెం చింతపండు అప్పుడైనా వేసుకోవచ్చు లేకుంటే నానబెట్టుకోవచ్చు అండి పక్కన
ఓకే
తర్వాత అవన్నీ ఉడికినాక దాన్ని ఎనపాలి అండి వెనుపుతారు కదా అలా కొంచెం ఉప్పేసి
ముందే మీరు ఏం వేసుకోరా అండి ఇంకా ఆకురాలు అటువంటివి ఏమి వేసుకోరా అండి
అంటే నేను నార్మల్ పప్పు వచ్చండి అట్లా ఆక్కూరల పప్పు రాదు
అవునా అండి
నా తెలిసి ఆకూరలు పప్పులో అన్నా కూడా ఆకూరలు అంటే అది ముందే అది వేస్ స్తాం కదా టమోటాలు మిరపకాయలు అవన్నీ అప్పుడే వేసేస్తారేమో అండి అవి కూడా
అవునండి ఏమో అండి మాకే అంత మంచిగా రాదూ ఉమ్ చెప్పండి
నార్మల్గా కుక్కర్ లో అయితే అది పప్పు కుక్కర్ లో అయితే అలానే అండి చేసేది ఇంకా
ఓకే ఇంకా ఏమంటారు
వేసి తిరువాత పెడతారు అంతే
అంతేనఅండి అంత ఈజీనా అండి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాండి మీరు చె
ఏమంటే వెని ఎనిపేటప్పుడు ఉప్పు వేయాలండి కొంచెం ఉప్పు చింతపన్ పండు వాటర్ చింతపండు నానబట్టిండం కదా అది కొంచెం వయాలి
అది ముందే వేసుకుంటారు అనుకుంటా కదండి పప్పులొకి
కొంతమంది అట్లా చేస్తారు కొంతమంది అంటే అదే టమోటాలు వేసేట ప్పుడు అప్పుడే వేయొచ్చు లేకపోతే ఇలా నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చండి మళ్ళీ
అవునా అండి
ఉ
ఇంకేం లేండండి అయితే మీకు మంచిగా పప్పు చేయడం కూడా వచ్చు
అదొకటి వస్తే చాలండి బతికేయచ్చు
అవునండి రోజు అదే తినుకుంటుండొచ్చండి
ఆ తిరు ఇంకా లాస్ట్ లో తిరువాత పెడతారు ఇంకా అ
ఉ ఉ తెలుసండి ఆ
కానీ ఆ తిరువాత వల్లనే బాగుంటుంది మ్యాగీ ఏముందండి వాటర్ లో ఉడకబెట్టి వాటర్ లో ఉడకబెట్టి అది పొడి వేస్తే అయిపోఏ మ్యాగీ రెడీ
అంతేలెండి అండి
ఊహు
ఏముంది లే అని అన్ని చేసుకో
ఇంకా ఇంకా వేరేలాగైనా చేయొచ్చు అనుకుంట అవన్నీ కట్ చేసి కూరగాయలు ఏమైనా ఉంటే మనకి ఇష్టమైనటివి
మేమైతే మ్యాగీ ఎలా చేసుకుంటామంటే అవునండి మేము ఎలా చేసుకుంటామంటే ఫస్ట్ క్యారెట్ బీన్సూప్ ఆ ఆనియన్ ఒక టమాటో చిల్లీస్ అవన్నీ చిన్న చిన్నగా తరుగ్ కోని ఆ అవన్నీ బాగా పోపు పెట్టుకుంటామండి బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దాంట్లోకి మనకి కావాలంటే ఎక్స్ట్రా మ్యాగీ మసాలా వేసుకోవచ్చు మనాకోద్దనుకుంటే దాంట్లో ఉన్నది ప్యాకెట్లో ది ఏసుకొని సరిపెట్టుకుంటాము అండి.
ఉహ్
అవునండి
ఇంకేంటండి
చెప్పాలండి
ఇంకేమి వంటలు చేసారండి మీరేమైనా
మాకు పప్పు చేయడం వచ్చండి.
అవునా చెప్పండి. మీరు ఎలా చేస్తారో వింటాను
పప్పు ఎలా చేస్తామంటే ఫస్ట్ ఒక టమోటా కొంచెం బ్యాలు తీసుకొని ఒక రెండు టమోటాలు తీసుకొని పచ్చిమిరపాయలు తీసుకొని పసుపు తీసుకొని తర్వాత ఉప్పు వేసుకొని తర్వాత చింతపండు వేసుకొని అన్నీ బాగా బాయిల్ చేసు కొని ఒకవెళ మనం ప్రెసర్ కుక్కర్ పెట్టాలంటే ఒక ఫోర్ టూ ఫైవ్ విజిల్స్ పెడతాం అండి.
ఓకే అండి
ఫైవ్ విజిల్స్ పెట్టిన తర్వాత దాన్ని బాగా రమ్పుకుంటాము అండి
హ్
ఆ బాగా రామ్ముకున్న తర్వాత దాన్ని పోపు బేట్టుకుంటాము అండి అంతా అండి అంతా ఈజీ అండి పప్పు ఉప్పు ఏసుకోవడం ఇంకా ఏమన్నా వచ్చా అండి మీకు వంటలు
నాకేం వంటలు రావండి. ఇంకా
హ్ ఇంకా ఏం చేస్తారండి. మీరూ రోజంతా
ఏం చేస్తామండి. ఈ రోజు పొద్దున్నే ఈ రోజు అయితే పొద్దున్నే లేచి బ్రష్ చేసి మంచిగా ఇంకా తినేకి వెళ్ళి తినేసి ఇంక ఇదే చేసుకుంటూ ఉన్నాండి.
అవున అండి
కుంటూ ఉన్నాను
హ్
ఏం పనిందో చెప్పండి. ఇంకా ఈరోజు సాటర్డే కాలేజీ లేదు
హ్
ఉ
మీరు సి ఎస్సి నా అండి
లేదండి ఏ ఎమ్ ఎల్
సి ఎ స్సి లోనే ఏ ఎం ఎల్ కదా
అవునండి స్పెషలైజేషన్ ఆ పర్లేదండి ఓకే ఓకే
అవునా మీకు ఏమైనా వోచ్చా అండి కోడింగ్ లాంగ్వేజ్ లు అట్లా
అలాంటివన్నీ అలవాటు లేదండి మేము ఇప్పుడీ నేర్చుకోలేదు
అవునా అండి మరీ ఎట్లా అండి మీరు సర్వైవ్ అవుతారు
ఏమో అండి చూసుకుంటున్నామండి. ఏమైనా జాబ్స్ ఏమైనా దొరుకుతాయేమో మాలాంటి వాళ్ళకి కాని
అవునా
అవునండి. మీరు నేర్చుకున్నారాండి కోడింగ్
ఆ నాకు పైతాను జావా సి ప్లేస్ ప్లేస్ అన్ని వచ్చండి
అవునా అండి నిజమా
అవునండి ఇంకా పుల్స్ ట్యాగ్ కూడా వచ్చండి ప్రాజెక్ట్స్ బాగు బుల్ జేస్తా అండి నేనైతే
అవునా అండి
అవునండి మీరు ప్రాజెక్ట్స్ బాగా బుల్ జెయ్యాలండి ప్రాజెక్ట్స్ చేయ్యాలి మంచిగా
మీరు నేర్పియండి నేర్చుకుంటా ఇంకా
ఆ ఖచ్చితంగా నేర్పిస్తాలెండండి నాకు డె ఇప్పుడు నాకీ సెవెంటీ ఎయిట్ స్కిల్స్ వచ్చండి
ఆ ఇంకేం లేండి జాబ్ వచ్చేస్తుంది మీకైతే
ఆ సెవెంటీ ఎయిట్ అంటే ఇంకా ఏం చెప్పు ఎవరు కావాలని ఏ కంపెనీకి పోయినా గుడ నన్ని వెల్కమ్ చెప్తారండి నాకి
అవునండి
మ్మ్ ఇంకేంటండి
మాకు అట్లా ఏమైనా ఇప్పిస్తారా అండి జాబ్ మీకొస్తే
ఖచ్చితంగా అండి నాలో ఒక స్కిల్ ఇస్తాలేండండి మీకి
ఒక స్కిల్ ఏం సరిపోతుందండి
సర్లేండి అయితే మీకి ఈ సి నేర్పిచిన అండి సి సి ప్లస్ ప్లస్ నేర్పిస్తా బి ఎస్ ఎన్ ఎల్
ఆ సరే అండి ఇంకే అండి
మీకు కనీసం ఏ ఐ ఏ ఐ అంటే ఏంటోని తెలుసా అండి
ఆ ఏ ఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి
అవునా అండి ఏదోలేండండి అదన్నా తెలుసు అ
అదొక్కటే తెలుసండి ఇంగేం దెలీదు
ఎమ్ ఎల్ అంటే ఏంటో తెలుసా అండి
ఎం ఎల్ అండి మెషన్ లెర్నింగ్
అవునా అండి మీకేమేమి సబ్జెక్ట్స్ ఉంటాయండి ఏ ఎం ఎల్ ఏ ఎం ఎల్ లో
ప్రస్తుతానికైతే హాలిడేస్ ఉన్నాయండి ఏం తెలీదు
అవునా మీకి ఎన్ ఎల్ పి డీప్ లన్నింగ్ మిషన్ లన్నింగ్
అవన్నీ అయిపొయినాయండి ఆల్రెడీ
ఆ
ఊహు
ఇంకా ఏం సబ్జెక్ట్లు వచ్చండి మీకి అవునండి సెమ్ రిజల్ట్స్ వచ్చాయి
ఎంతొచ్చిందండి సి జీ బి ఏ
మాకైతే చాలా ఎక్కువ వచ్చిందండి
ఎంత అండి
మాకైతే ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ వచ్చిందండి మీకెంత వచ్చిందండి
అబ్బ మీరు తోపండి
ఆ మీకు టెన్ వచ్చింటుంది గదండి
మాకు సెవెన్ పాయింట్ ఫోరే అండి మేము చాలా తక్కువలో ఉన్నాము
మేమంతే అండి అయితే
మీరన్న సెవెన్ పాయింట్ ఫోర్ లో మాకైతే సెవెన్ పాయింట్ త్రీ లోనే అండి
మాది సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ అండి మేము అట్లా సెవెన్ పాయింట్ ఫోర్ అని చెప్పేసాం
అవునా అండి అంతేలేండండి
మరి ఎస్జీపీఏ
ఎస్జిపిఏ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్
ఇయ్యో అండి నాకు కూడా ఎయిట్ వచ్చిందండి ఈసారి
ఊ అయినది పెరగదులేండి సిజిపి
ఆ ఇంకా నెక్స్ట్ వన్ ఒక సెమ్ అంతే
ఇంగో సెమ్ కు అయిపోతాయి సిజీ పేలన్నీ
ఆ ఇంకేంటండి కంపెనీ వాళ్ళు వస్తున్నారంట కదండి
ఆ ఓపెన్ టెక్స్ట్ వాళ్ళంట కదండి
ఆ ఆ ఫోర్టీన్త్ కేమో త్రీ డేస్ ఉందండి గంతే నేను కాలేజీ లోనే ఉన్నా అండి ఇంటికి పోలేదు
ఇంటికేళ్ళలేదా ఎందుకండి
ఏం లేదండి ఊరికే ఇక్కడ ఏదో ఒకటి చదువుకుందామని నేర్చుకుందామని
అవునా ఏం నేర్చుకుంటున్నారు ఊ సరే సరే
బై అండి